హలో
హలో
వినిపిస్తుందా అండి
ఆ వినిపిస్తుంది అండి
ఏం చేస్తున్నారు
ఏం లేదండి మా అత్తగారికి కాడికివచ్చిన అండి
ఎందుకండి మీ అత్త్య గుర్తొచ్చిందా అండి మీకు ఇప్పుడు
ఉనండి చూడబుద్ధే అది వస్త అండి అప్పుడప్పుడు మా ఇంటి చిన్న పైన ఒకటే అండి
అవునా అండి మీరు పైన కిందనే ఉంటారా నేను ఇంక ఇక్కడికో పోయర అనుకున్నా కదండి
అవునా అండి కిందనే ఉంటాండి ఎక్కువ మేము
ఆ అయితే మాకు చెందమామకు కనిపిస్తుంది ఇయల ఎంత బాగు తెలుసా అండి ఒకసారి చందమామని చూడండి తర్వాత పైకెక్కినప్పుడు
అవునండి మాకు తెలివదండి నేను చూడలేదండి చూస్తా అండి
చూడొచ్చు అవునండి వినాయక చవితి అప్పుడు చందమామ దంటే మీకు తెలుసామండి ఆ విషయం హలో చందమామని వినా వినాయక చవితప్పుడు చందమామని చూడొద్ద అంటే కద తెలుసా అండి మీకు ఈ విషయం
ఆ అవునా మేము ఎప్పుడు విన లేదండి
అవునా అండి
ఆ ఇంకా అండి
అవునండి మీరు వినాయక చవితి పేట్ చేసుకుంటారా ఇంట్లో వినాయకుడిని పెట్టుకుంటారా
ఇనాకుని పెట్టుకుంటాం దీపావళి పెట్టుకుటాం అన్ని చేసుకుంటాం ఇల్లు అన్నప్పుడు అన్ని పండగలు ఉంటాయండి.
మాకు బతుకమ్మ పండుగ చేయడం రాదండి మాకు ఈసారి మీరు మా ఇంటికి వచ్చి బతుకమ్మని చేస్తారా కొంచం
చేస్తా అండి
బతుకమ్మలు చెయ్యడం రావట్లేదు. అయితే నాకేమో కుదరదండి అంతగానం మంచిగా
అవునండి బతుకమ్మ పేర్స్ ఆ
ఆ ఇంకా అండి
ఆ ఇంకా అండి ఏం లేదు
అవునండి మీరు లైట్లు వేసుకున్నారా అండి ఆరింటికే లైట్లు వేయాలంటా ఊకోవాలంట కుయరా అండి పన్ చెయ్యరా
ఆరింటికే ఏ వేసినవండి ఆ ఇంకా అండి ఏం లేదండి చెప్తారండి ఆ ఏం ఉందండి ఇప్పుడే వంట చెయ్యలేదండి కా చెయ్యాలండి చపాతి చెయ్యా బట్టలు బట్టలు పొద్దునే బిండేసుకుంటామండి
ఊ నేను పులిహోర చేతాం అనుకుంటున్నా అండి కానీ ఎట్లా చేయాలో తెలవదు మీకు తెలుసా అండి ఊ పులిహోర చెప్పండి ఊ
చింతపండు పచ్చిరికాయలు అన్నీ తాలింపేసి పులిహోర చెయ్యా రేపు మా అమ్మాయి ఊరికిపోతుంద పచ్చిరుకాయలు నూనెలోనే ఏంచు కోస చింతప
ఎండు మిరపకాయలు మినపగుండ్లు అవన్నీ ఎయ్యాలంటగా
అన్నీ ఎయ్యాలండి పులిహోర అన్నీ ఏస్తేనే రుచి ఉంటది
అవును ఇంగువ కూడా ఏసుకుంటాం మేము
ఇంగువేస్తారా అండి
ఏసుకుంటాం మేము మా పిన్నామె కూడా మస్
అవునా ఆహా ఇంకా అండి ఏం లేదండి ఆ చెప్పారండి ఏం ఉంది
ఇంకేంటి విశేషాలు ఆ తిన్నమండి తిన్న తిన్నా మీరు దిన్నరా అండి ఏం దిన్నరు మరి ఇయ్యాల
పప్పు జేసినండి బచ్చలి కూర పప్పు కాకరకాయ వే
కాకరకాయలు నాకు ఇష్టం అండి కాకరకాయలు ఎట్లా జేయాలి చెప్పారా అండి కొంచెం నేను నేర్చు
అవునా అండి కాకకాయలు వేంచి పా కొబ్బరి కారం బోసిందండి మా అత్తగారు
బాం
బాందండి పప్పు కూరలో బె ట్టుకొని దింటే నోట్లో వేసుకుంటే కరిగిపోతుందండి
నేను పెరుగన్నంలో తింటా నాకు ఇష్టం అనమాట ఆలుగడ్డ వేపుడు, కాకరకాయ వేపుడు, వా బెండకాయ్ వెప్పుడు
ఆహా తింటం అండి తింటం అండి
అవునా మీరు ఎప్పుడైనా గుడ్డు ఆమ్లెట్ వేసుకున్నారా అండి
ఆ వేసుకోమండి తిన్నమండి ఒక్క పొద్దులు ఉంటాం అండి సోమవారాలు మం
శుక్లవారం మంగళవారం శనివారం ఒక్క పొద్దు ఉంటారా మీరు
ఉంటాం తక్కువ అండి ఎప్పుడో పని ఐతే పనిని బట్టి డేట్ వస్సే చెయ్యమండి ఐదు రోజులు లెక్క ముట్టుకోం
జులు చేయ్యద్దు కానీ నెల రోజులకు నల ముప్పై ఐదు ఇరవై రోజులుంటయి కదా అండి
చేస్సామండి నలభై రో రోజు డైలీ ముట్టిస్సామండి
మేమైతే తెలుసా అండి శనివారం ఏమో వెంకటేశ్వర స్వామికి పెట్టుకుంటాము ఒక్క పొద్దు రెండు అన్నీ గు కూరలు రెండు కూరలు చారు పప్పు అన్ని చేస్తాము మళ్ళ్ లీ ఇంకా ఎల్లమ్మ తల్లికి పెట్టుకుంటాం బట్టలు మామ్ మా నానమ్మ బట్టలు వేడతది అన్నమాట దేవత్
అవునా ఆ
అమీరు గురువారం ముత్యాలమ్మ గుడికి పోతారా అండి మరి బట్టలు దీసుకొని మీ ఇంట్లో వాళ్ళయి
ఆహా మేము శ్రావణ మాసంలోనే బోతావండి. ఊ
శ్రావణ మాసమే అండి. నేను అన్నది శ్రావణ మాసంలోనే అండి. అవునా మేము శ్రావణ మాసంలా పాయసం జెసుకొని, అవునండి మొన్న ఒక పెళ్ళ అయితే, మేము స అ స అ ఓ. ఒక రోజు ఎల్లిన మన్నమాట, ముత్యాలమ్మ గుడికి, సూపర్ ఉందాండి గుడ అయితే. మంచి గట్టిర్, ఇంకా ఓపెన్ చెయలే అన్నమాట.
అవునా అండి ఆ. ఊ ఇంకా. తేప్పారండి ఏ లేదండి.
కొత్ కొత్త బట్టలు వొస్తాయి, మీకు పేడ్. కొత్త బట్టలు ఏమో అంటున్న.
ఇప్పు పండ పండకి ఏం దిసుకో, ఒక్కసారే దిసుకుంటాం, దసరా దప్ప ఏం తీసుకొం.
అవునా అండి, మేమేమో, ఉమ్ ప్రతిసారి. మొన్న ఒక డ్రెస్ గొనుక్కొచ్చుకున్న, అండి ఇంతవరకు, మా అమ్మ గుట్టియనే గుట్టీయలేద, మూడోందలు పెట్టి. టిగోంటేనే.
ఆ చేస్తా.
అవ్ బట్టలు గొంటారా అండి, బట్టల్ షాపింగ్ కోస్తారా, నాతోనీ.
ఆ వొస్తఅండి. అ అ సరే అండి.
పోదామా, అండి.
ఆ పోదామండి పాదా. ఆ సరే అండి. ఏమ్ ఎటు అంటే ఆటే వొస్.
మీరు వొస్తా అంటే, నేను మంచిగ తీసుకబోత. త అండి మిమ్మల్లిన్ని.
ఆ ఎప్పుడంటే అప్పుడే.
చికెన్ బిర్యానే యేస్తారు, సూపర్ ఉంటదండి తిందాం మనం కలిసి ఇద్దరం. మీకు నేను పెట్టుకుంటా లేండి, పైసలు మీర ఏం పెట్టుకో. కండి నన్ను నాకు ఆధార్ కార్డ్ ఒకటి తె.
ఆ సరే అండి అపి. మా ఇంటికి అ అదే మా ఆయన వొచ్చాక పోతాండి అలా. ఆ ఇంకా అండి. ఏం లేదండి చెప్పాలి సరే. మా ఆయన బిలుస్తు అండి, అండి పైకి బోవాలే.
హలో.
ఆ.
ఫ్రీ బస్సేనా, అండి మీకు.
ఆ పి బస్సులే మాకు.
అయితే యాదగిరి ఉుట్టబోదాము. సరే చెరుగట్టుకు వొదామండి మా దగ్గర, దగ్గరనే అన్నమాట.
అవునండి, పి బస్సులు. పోతాం అండి, ఆంధ్ర పోతాం, అటు పోతాం, అన్ని ఊ. చెరువు గట్టు బోతాం, అన్ని బోతా అండి.
పోదామా అంటున్నాండి నేను, మన ఇద్దరం బోదామ్. మనం బోదమంటుంనండి. రేపు బోద మండి ఈగ. నాకు ఇంట్ల మంచిగా కనిపిస్తలేదు, పో.
పోదాం లేపా ఎల్లుండ అండి, ఎప్పుడుంటే అప్పుడు ఫోన్ చేయండి, వస్తాం. ఆ.
మనం, బోధమండి.
ఎం లేదండి.
ఇలా జేసుకొంటున్న.
ఇంకా చెప్పారండి
దామండి
ఆ ఏం లేదండి
పులిహోర అండి పులిహోర చేస్తారా
చేస్తా అండి
ఆ నేను తీసుకొని వస్తా అండి మీరేమో ఏమైనా చేసుకుంటారండి దోషాలు అట్లా అట్లా ఇట్లా
ఆ సరే
చెరుగట్టుకి రేపు పోదామా అండి మరి ఐదింటికి లేేస్తారా మీరు
ఆ
మీ ఇంట్లో వాళ్ళు మా ఇంట్ల వాళ్ళు కలిసిపోదామండి మరి ఇంకా బండి తొక్కొవచ్చా అండి మీకు
రాదండి బండిీ నేర్చుకోగుతున్నాను
నేర్చుకుంటూరా నేను కూడా సైకిల్ నేర్చుకున్నాండి నిన్న మొన్ననే సైకిల్ నిన్ననే వచ్చింది
ఆ ఇతా చెప్పాలండి ఏం లేదండి
ఏం చేస్తున్నారు మీ ఇంట్లో వాళ్ళు అందరు బాగున్నారా ఆ మీ ఇంట్
ఆ బాగానే ఉన్నారు ఆ
బానే ఉన్నారంటే బాగానే ఉన్నామండి మేమయితే మంచిగా లేమండి
ఇంకా అండి ఆ చెప్పండి మా నిాట్ల మీ మాట
విలబడుతుందండి ఈ ట్యూషన్లకు ఆ ఏం చేస్తున్నారు
టీవీ చూస్తున్నాం అండి
మాకు ఒక్క పూట బళ్ళ అనమాట మా స్కూల్ మా ఇంటి దగ్గర అందరు ఇప్పుడు ట్యూషన్ కి పోయి వచ్చర అనమాట మీ దగ్గర ట్యూషన్ చెప్తారా అండీ ఎవరైనా
ట్యూషన్ చెప్పదండి తక్కువ బళ్ళల్లో తెలుసుకొని వస్తారు అందు చిన్న పిల్లలు ఏం లేదండి మాబధ
ట్యూషన్స్ పపద్దాం అనుకుంటున్నా ఒక పది మందికి
అవునండి
ఉ మీరు చెప్తారా అండి మీకు చదవచ్చా అండి
ఆ ఐదుజదివినండి ఆ ఐదుజాదివినండి
మీ అమ్మని నేర్పించింద అండి మరి వంటలు అన్ని పనులు
ఆ
అవునండి మాట్లాడండి ఆ అ మరి కొంచెం మాట్ ఎట్లాడండి తిన్నారు కదా అండి మూడు పూటలు అవునండి అదే మరి గట్టిగా మాట్లాడండి నాకు
సర్దియిందండి నాకు జలుబులేశింది అందుకే
చిన్నగా మాట్లాడుతుారు అందుకే అన్నం తినాలండి గట్టి ట్టిగాబా మీ ఆయన్న తెచ్చి పెడుతుంటూ తినరాదండి ండి మీక ఏమైతాంది మీ ఆయనే కదా ఇస్తేది మీరేమైన్నా తెచ్చిరా మీరే కదా
అవునండి ఆ ఇంకా ఆ
అవునండి ఇలా మా ఇంటికాడ ఎదురుంగ ఒక అబ్బయిది పుట్టినరోజు అనమాట మంచిగా కేకుకొశిరు మాకు కేక్ ఇయ్యలేదండి
అ అవును
కేకి ఇచ్చి రామీ తూ
ఇయ్యలేదండి పిలవలేదు పోవలేదండి
స్నేహితుడు బ పుట్టినరోజు అనమాట మాకు బిర్యానీ బుక్ చేస్తా అన్నాడు తెచ్చుకొని తింటాయ్యాలి నైట్
అవున్ ఆ సరే అండి ఉంటాను